అమండి మీరు బాగున్నారా
న్నా మళ్డి
ఏం చేస్తున్నారండి
ఆటగాలో మాట్లాడుతున్నా అండి ఫోన్ మాట్లాడుతున్నారు
అవునా ఖాళీగా ఉన్నారండి
ఆ కాదు
అవునా అంటే మీకు ఇప్పుడు న్యూస్ ఏమైనా అప్డేట్ తెలుసా అండి
నా తెలుకడి
అంటే తెలిసి మీకు తెలిసిన నాకు కొన్ని చెప్తారా
ఇప్పుడు చూ మొత్తం గ్యాస్ గురించే ఉంది కదా అండి
ఆ గ్యా అంటే గ్యాస్ కి అసలు రీజన్ ఏంటది గ్యాస్ రాకపోడాన్ గల రీజన్ మీకు తెలుస అండి కారణ వేడిదు
ఏమో అండి తెలీదు అంతగా
అంటే అంటే వాళ్ళరు అంటే యుద్ధాలు జరుగుతున్నాయి అన్నారు కదా ఇప్పుడు అట్లా ఏమన్నా తెలిసే వాటి గురించి అన్ని
ఆ యుద్ధాలు జరుగుతున్నాయి అందువల్లనే గ్యాస్ రావట్లేదు అని మాత్రమే తెలుసు
అవునా నాకు అంతే తెలుసండి కానీ అం
న్యూస్
ఇప్పుడు వరల్డ్ వార్ ఉంది కదా అది త్రీ జరగబోతుంది అంటారా
అంటున్నరు కానీ ఏమో అండి జరుగుతది సూచనలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు కదా ఇప్పుడు మొత్తం అదే ఉంది న్యూసు జరుగుతదా
ఇంపోర్ట్ లేదు ఎక్స్పోర్ట్ లేకుండా ఏది లేకుండా ఇలా మనల్ని మధ్యలో ఉన్న వాళ్ళని ఆగం ఆగం చేస్తున్నారు ఈళ్ళు
చాలా కష్టం అయితుందండి అసలు యుద్దాలేమో గానీ
అవునండి సిటీలో ఉన్న వాళ్ళకి ఇంకా ఘోరం పట్టణాల్లో నగరాల్లో ఉన్న వాళ్ళకైతే
పల్లెటూర్లో అంటే ఎలా అయినా బ్రతికేయోచ్చు అని టే చాలా ఘోరం అంది దారుణమసలు
ఇక్కడ చేసేదే వాళ్ళు ఏదో పని చేసుకుందాంమని వస్తే ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరిగినాయి అంటే వాళ్ళు ఈ రేటు పెరిగిందంటే వాళ్ళు ఎక్కడ పోయి పడతారు ఎక్కడ పోయి కొనుక్కొచ్చుకుంటారు అవన్నీ
క్కడ ఓదురు మళ్ళ మొత్తం పల్టూర్లో వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కద అండి మొత్తం
ఆ ఇప్పుడు ఐటి జాబ్స్ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారేమో గానీ మీతో జాబ్స్ ఎట్లా ఇస్తారండి అసలు ఉోగాలు వేరే వార్టివి
మళ్ళీ జాబ్స్ అక్కడ జాబ్స్ చేయకపోయినా మళ్ళీ ఇట్లా కంపెనీస్ వర్క్ చేయకపోయినా మనకు కావాల్సినవి ఎట్లు వస్తాయండి అవి తయారయితానేయి కదా అందులో వర్క్ చేస్త
ఉ కొన్ని మనం ఫిజికల్గా ఉండి చెయ్యాలి
అవును అక్కడ ఉండి చే అనే మనకు రోజు కావాల్సినది ఉప్పులు పప్పులు అయినా షాప్స్ లోకి వచ్చేది మనుషుల వల్లనే కదా అండి
అవునవును అది ఇప్పుడు మనం ఇప్పుడు అమెజాన్ లో ఆర్డర్ పెడతాం అక్కడ ఆర్డర్ ని తీసుకొని పో ఇవాడు అక్కడ పెడితేనే కదా మనకు వచ్చేది అట్లా పెట్టడానికి ఇక్కడ ఎవరు ఎవరుూ లేకుండా
చాలా కష్టం అతుంది నా ఎలా చేస్తారు ఏమో ఎలా ఉంట ఏమో ఈ సమస్య తొందరగా సొల్యూషన్ దొరుకుతా అయిపోవండి అసలు
పరిష్ నిజంగా అండి ఈ సమస్యకి పరిష్కారం దొరికితేనే అంద
అందర అ
ఇంకేం చేస్తున్నారంండి
వరంగల్ వచ్చారా అండి
ఊ ఊ ఏంటదండి ఆ ఆ వరంగల్ కొచ్చినా కాకపోతే ఏం అక్కడ ఏం చూడలేదు నేను ఓన్లీ బస్ స్టాప్లు ఉంటాయి కదా
ఆ
ప్పన్ ఇంకేం చూడలేదు అక్కడ
ఔనా బావుంటది నాయి తంబల గుడిగా ఊ భద్రకాళి గుడి గాని చాలా బావుంటాయండి
మీరెళ్ళారా వరంగల్ కి
ఎళ్ళామండి
ఎన్నిసార్లు వొయిల్లు
చాలా సార్లు అంటే ఇక్కడే ఉంటామండి మేము చాలా సార్లు ఎళ్ళాం ఊ మీరు కూడా రండి వెళ్ళాం అందరం కలిసి
ఆ వస్తామండి ఎన్ని రోజులు విజిట్ ఒక్క రోజు వి ఆ తిరుగుత అయిపోతదా
బేసి పెడుతేయల్ అంటే అన్ని ప్లేసెస్ ఖచ్చి నిష్టంగా తిరగాలి అంటే ఒక రెండు రోజులు పడతదండి
అమ్మో వరంగల్ లోనే
ఆ వరంగల్ లోనే చాలా ప్లేసెస్ ఉన్నాయండి అంటే వరంగల్ హన్మకొండ రెండు కలిపి అవునండి బావుంటాయి చాలా
రావాలండి అంటే అనుకుంటున్నా వరైం మన వరంగల్ అంటే తిరగాలి అని కానీ అది అవ్వట్లేదు కుదరట్లేదు ఎన్నడు
పొదమండి రండి మళ్ళీ ఫ్రీ బస్సే గా అండి మన మహిళలకి
అవునవును ఇప్పుడు తిరగాలి ఈయన పోయేసరికి
ఈ అన్ని ప్లేసెస్ మంచిగా తిరిగి చూడాలండి అన్నీ
మా తెలంగాణలో వరికైనా తిరగలండి అంటే తెలంగాణలో ఉన్న వారికి
రా వెళ్లి రావాలి జాతరకి ఎల్లారా అండి మేడారం జాతరకి
అంటే నేను జాతర జరిగినప్పుడు పోలేదండి ఒకసారి మా అంటే చుట్టాల వల్ల పెళ్లి ఉన్నప్పుడు అటు సైడ్ వెళ్ళినము వెళ్ళినప్పుడు ఆ మేడారం కి దగ్గరే అన్నట్టు వాళ్ళది విలేజ్ ఆ ఊర్కి దగ్గరైతే ఆ వెళ్ళినప్పుడు అటు వెళ్లి దర్శనం చేసు కోని తర్వాత పెళ్లికి వెళ్ళినాము కానీ జాతర జరిగినప్పుడు
రీసెంట్ గా ఎల్లరా అండి అంటే చాలా రోజులు అయితుందా
జానా సంవత్సరాలు అయితుందండి అప్పుడెప్పుడో అంటే సెవెన్ ఇయర్స్ అట్లా ఎక్కువనే అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుందేమో
అవునా య్యో ఇప్పుడు బాగుంద అండి ఇప్పుడు చాలా బాగుంది మేడారం ఎల్దం రండి ఆ వరంగల్ మొత్తం చూసిన తర్వాత అటు కూడా వెళ్దాం
కానీ ఈ సంవత్సరం అది అయిపోయింది కదా మేడారం జాతర
ఆ జాత్ తర అయిపోయిందన్
అది సంవత్సరం తప్పి సంవత్సరం వస్తది కదా
అవునండి
మ్మ్ వెళ్ళాలండి ఒకసారి ఎప్ ఇప్పుడు మళ్ళీ అన్
ఉంటది అండి కాకపోతే చిన్న జాతర అంటారు అంటే పెద్దగుండదు చిన్నగా జరుగుతది చాలా ఉమ్ వెళ్ళొచ్చు
అవునా నీ అయితే నెక్స్ట్ ఇయర్ ఎళ్ళాలండి కానీ ఉత్తప్పుడు కూడా పోవచ్చు కదా మనం నార్మల్గా చు
ఆ నార్మల్గా మనం వెళ్దామండి ఈసారి వెళ్ళి మంచిగా అల్ అక్కడ లక్నవరం ఉంటది రామప్ప ఉంటది అవన్నీ తిరిగేసి వద్దాం మన్
లక్నవరం రామప్పెక్కడ మన వరం వరంగల్ లో గదా
కాదండి వరంగల్ దాటేసి ఎళ్ళాలి కొంచెం దూరం ఉంటాది
అవునా అంటే వేడారం వెళ్ళే బాటలోనే ఉంటాదా అది ఓకే
టల్లో దారిలోనే ఉంటాది ఉమ్ ఆ వాటర్ హల్స్ హట్టు దగ్గరనే బొగత ఎటు నాగారం తెలుసా అండి
తెలువదండి అటు అంటే ఎప్పుడు నేను అట్లా ప్లేస్లని చూడ్డానికి వెళ్ళలేదు ఎక్కడికీ
వెళ్దామండి మనం
వెళ్ళ్దం మా ఫ్రెండ్స్ ని కూడా నేను తీసుకొని వస్తాం మా సి
మా అందరం కలసి ఎళ్ళి మా ట్రిప్ లెక్కుందాం అండి అందరం కలిసి వెళ్దాం అంతేగా చూసొద్దాం ప్లేసెస్ అన్నీ
చూడాలండి ఫ్రీ బస్ ఉన్నప్పుడయితే పోదా ఉచిత ప్రయాణం
రత్నవరం బాగుంటది అండి చాలా బాగుంటది
ఆ ఇంకేమైనా ప్లేసెస్ దొర్ తెలుసా అండి మీకు
ఆ బ్లాక్బెరీ ఏంటంట అండి ఆ తెలుసండి స్వర్ణగిరి యాదగిరి గుట్ట ఆ వెళ్ళనండి టూ టైమ్స్ రెండు సార్లు
అవునా అంటే మాకు వచ్చే దారి లోనే అది ఉంట అదే కానీ ఇంతవరకి
అది ఇది కూడా ఎళమళ మ కలిపి
అది చాలా ప్లేస్
అద ఇలా వెళ్ళినామంటే మేము కాలేజీ ట్రిప్ తీసుకెళ్ళరండి మాకు కాలేజీ తో
అంటే మా కాకపోతే ఎక్కడికి ఎక్కడికంటే చార్మినార్ ఒకటి గోల్కొండ కోట ఒకటి ఇంకొకటి నాగార్జునసగర్ ఒకటి ఉంటది కదా అది శ్రీశైలం ఎ క్కడికి తీసుకెళ అంటే మళ్ళా పద తరగతిలో తీసుకెళ్ళల
మనం వెళ్దాంఅండి ఒక ట్రిప్ ేసుకొని
అవునండి ఇంకా మెదక్ చర్చి బాగుంటది అంట కదని మెదక్ చర్చి కూడా వెళ్ళిపోదాం మనం
ఆ వెళ్ళామండి చర్చ్ బాగుంటందండి
మావి అందర ఏం కలిసి మంచిగా ఎప్పుడు ఖాళీగా ఉంటారండి మీరు వె వెళ్ళడానికి
సమ్మెర్ లో వెళ్దాము అండి, వెళ్దామా మరి
ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి మీరు
అ అప్పుడు మనం వెళ్ళం
అహ్
ఎగ్జామ్స్ ఏమి లేవా మ పోయి మధ్యలో ఏం లేదు కదా మీకు
ఇప్పుడు ఏం లేవండి మాకు అన్నీ అయిపోయినాయి అప్పుడే
ఐ కొని కుమంది వరకు ఉచ్చి నల వరకు ఎలా
ఉమ్ బస్ కీ
అహ్ వెళ్దాం మండి
ఆహా ఇంకా ఏం చేస్తున్నారండి
ఈరోజు ఆదివారం కదా అండి ఇగ హాస్టల్లోనే ఉన్నాం
ఎన్నింటికి లేసారు
ఎనిమిదినర్ర అయిందండి తొమ్మిదినర్రా పది అయింది దాదాపు
సండే అనేసరికి కత్తం ఇంక టైమ్ కూడా అట్లా జరింది
టైమ్ కూడా తెలీదు అవునండి సండే ఒక్క రోజే కదండి మనకు దొరికేది ఇక అంత బిజీ ఏం కాదు కాని కొంచెం సండే వస్తే ఇక
మెదటికి మనకి సండే నేమో అనిపిస్తుదిమో నిద్రకే మొత్తానికే నిద్రకే ఆది
ఆ
తినడం నిద్రపోవడం సండే అంటే
తినడం నిద్రపోవడం రెండే పనులు మనకి ఫోన్ చూడడం మళ్ళీ
అంతే ఇంకో పని కూడా ఉండ మళ్ళ అదేందోండి బుక్ పట్టు కున్నప్పుడు నిద్ర వస్తుంది కాని ఫోన్ పట్టుకుంటే మాత్రం అస
అ అ ఉన్న నిద్ర కూడా పోతాది ఎ
నిజంగా ఇది నేను ఇందాక ఒక సరీ అంటే చదువ చదువుకోవాలనిపించింది సర్లే చదువుకుందాం అనేసి బుక్ పడినా ఘోరంగా నిద్రోత్తండి అమ్మా ఇది ఎక్కడదురా అని దాన్ని పక్క పెట్టినా సరే పడుకుందాం అట్లా పడుకుంద ఇంకా ఫోన్ లో నోటిఫికేషన్ అట్లా వస్తే చూసిన కత్తం నిద్ర పోయింది అన్నీ పోయినాయి మల్లా
బుక్ పట్టుకుంటే చాలా నిద్ర వస్తది అసలు లేని నిద్ర కూడా వస్తుంది ఏ టైం మార్నింగ్ టై ముక్క కట్టుకుందామంటే మళ్ళీ వెంటనే నిద్ర వస్తుందండి
అలాగే ఇప్పటి వరకు సొల్యూషన్ లేదంటే దీనికే కావచ్చు సమాధానం కూడా దొరికని ప్రశ్న ఎందుకో అని హలో హలో హలో